నన్ను ఇపూడి రాలేదు
ఏమో అండి కాల్ వేగింగ్ గాని వస్తుంది బట్
హం చెప్పండి ఏం చేస్తున్నారు
ఏమిలేదు టీవీ చస్తున్నాను మీరేం చేస్తున్నడి
మేమేం లేదండి కూర్చున్నాం ఖాళీగా క్యారం బోర్డు ఆడుతున్నాం క్యారం బోర్డ్ ఆడొచ్చాండి మీకు
మీ అంటే నార్మల్గా ఆడతానండి మరి అంత ప్రో ప్లేయర్ అయితే కాదు టైం పాస్కీ ఆడతాను
క్యారం బోర్డ్ రూల్స్ తెలుసాండి మీకు
అంత పర్ఫెక్ట్ కూడా రూల్స్ తెలియదని మీరు చెప్తారా వింటాను
క్యారం బోర్డులో రూల్స్ ఏమిండదండి స్ట్రైకర్ ఉంటది
ఒకే
స్టైగర్ తీసుకొని ముందున్న ఫ్రెండ్ని అది తలకాయి పైన కొట్టాలండి అప్పటికి కూడా ఆ ఫ్రెండ్ బతికిపోతే లైక్ ఏం చేయాలంటే ఉరికిపోవాలండి అక్కడి నుంచి ఎందుకంటే తర్వాత మిమ్మల్ని కొడతారు కాబట్టి
ఇవా
మీరు ఇప్పుడుే ట్రై చేశారండి
లేదాడి ఆది అంతా వైడ్ప్పు అప్పుడు ఆడలేదండి మరి సైకట్తో మిగతా కోయిన్స్ న కొట్టటిది కానీ ఫెన్సింగ్టట్ట ఒక పోఏది కాకపోతే ఎప్పుడా ఇప్పుడు మనం కొట్టే స్ట్రైక్ ఎడుతోని కాయిన్స్ కొడితే ఆ కాయిన్ ఎగిరిపోయి వాళ్ళకి దాకేది
అయ్యో అంటే మీరు ఓకే మీరు కూడా ట్రై చేసేవాళ్ళ అన్నమాట ఓకే అంటే మీరు ఇది కూడా ఏ ముందున్న వ్యక్తిని కుట్టడానికి ట్రై చేసేవారన్నమాటం
అంటే కావాలినీ కాదండి అది నేను ఒక్క సైడ్ కొట్ట పోయి ఒకా సైడ్ కొడతా కదా అడ్డమ గుడ్డి పోయి ఆ పర్సన్ కి తాకుతుంది
ఎంత కాలంతో పోయినా మరి కావలనే కొడతారనమాట ఓకేఓకే అర్థంఅయింది
ఓకే ఒకసారి మా అన్నని కొట్టాలండి ట్రై చేయాలి
అన్నలు అన్నల్ని కొట్టదండి కళ్ళుపోతాయి
ఏం గాదు చెప్పిన మాట వినరండి ఒక సరే వాళ్ళు చెప్పిన మాట్ అంటే మేము వినాల గానీ మనం చెప్పినమాట అల్లు వినరు
వెళ్లి వెళ్లి
ఇంగ కొన్ని కొన్ని వినరండి ఇట్లా ఇది వద్దురా అంటే వినరు
అవును ఓ అలా కూడా జరుగుతా దండి అలకు ట లాంగ్వేజ్ లేదండి ఎక్కడ ఉన్నది లేదండి నేనైతే ఉమ్ ఫస్ట్ టైమై నిన్నానుచు
ఇ ఒక్కొక్కలి దగ్గర ఒక్కొక్క లాగుంటుంది కదా
అవునండి కరెక్టే కదండి
హమ్
ఏం చేస్తుంటారండి మీరు నార్మల్గా ఇంట్లో
ఏం లేదండి పొద్దున్న లేసి ఫ్రెషప్ అయ్యి తిని ఏమన్నా ఇంట్లో వర్క్స్ ఉంటే జేయడం లేద మనకి మన తికు బుకింగ్ చేసుకొని తినడం
ఓకే
ఆప్షన్ లో ఒక నాప్ ఈవినింగ్ వరకు మంచిగా ఒక వన్ కట్ల వడుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఎద నివాలి
ఈవినింగ్ ఫోర్ కి అట్ల లేస్తారారండి
లేేచి మనుషి కై మా మమ్మీకి టీ వెట్టించి మిగతా బోల్లన్ని తోమి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటా అండి
ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటార అండి ఆహా
ఇగ టీవీ ఆర్ మోబైల్ రీల్స్
ఏమన్నా సిరిస్ చూస్ సరండి మీరు సీరిస్
అవునండి ఈ మధ్య మా ఫ్రెండ్ మరియు మా అన్నయ్య కొన్ని యానిమీస్ చెప్పారు కొన్ని మూవీస్ చెప్పారు అవి చూసాను
ఏ టైప్ అండి
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వన్ పీస్ అని ఒకటి చూస్తున్నానండి
ఎన్ని ఎపిసోడ్లు అయిపోయాయండీ
ఒక ఎపిసోడ్ కూడా అయిపోలేదండి ఒకటే ఎపిసోడ్లో హాఫ్ ఉన్న ఓకే ఎపిసోడ్ ఎయిట్ హార్ట్ వస్తుంది అందులో ఇగా చూస్తా లేమేల్లీగ
మెల్ల మెల్ అంటే జస్ట్ ఏదో వాళ్ళు ఉన్నారని మీరు చూస్తున్నారు తప్ప మీకు లేదు ఒక అర్ధమైందండి
లేదండి నాకు ఐ ఇన్ఫెక్షన్ అయింది నేను ఎక్కువ మొబైల్ చూస్తే మా మమ్మీ వచ్చి నాన్ దంతుంది అందుకోసం
ఏ ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఎలా అండి అలా మాట్లాడితే
సారీ మా మమ్మీ గారు మా మమ్మల్ని తిడుతున్నారు మొబైల్ చూస్తునే అట్లా కండ్లు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి రెడ్డుగాయి కండ్లు మొత్తం వాస్తున్నాయి అని చెప్పేసరికి మొబైల్ ఎక్కువ చూడట్లేదు ఇ సిరీస్ కూడా ఆపేసా చూడడం
అయ్యో వన్ పీస్ కోసం కళ్ళపోయినా పర్లేదండి చూడొచ్చు తప్పలేదు
తర్వాత నేన్ పోతానండి పర్లేదని చూస్తే
హాస్పిటల్క అండి అవునా ఓకే ఓకే అండి
హు హాస్పిటల్ కి పాయినంకే మా అనేేసుకుంటున్నాండి
మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
నాకు మా అన్న బటర్ చికెన్ చేశాడంటా ఉమ్ మొన్న కానీ నేను తిన్నికపోయినాను బాగుందని చెప్పాడు అది ట్రై చేయాలి బటర్ చికెన్
వాళ్ళ మాటలు నమ్మద్దండి బాగుందంటారండి కాని గాలిజ్గా ఉంటది అన్నల మాటకు అన్న మాటలు నమ్ కదండీ చా నమ్మదండి మోసపోతారు
వాళ్ళు చేసిన వంట తిన్నోళ్ళు కూడా బాగుందనే చెప్పారు
వాళ్ళు కూడా మోసగాళ్లే అండి మీకు తెలవట్లేదు సమాజం గురించి
ఇయ్య ఎద్ ఇప్పట్ నుంచి నామ్ పోతేయి
ఆ నమ్మదండి నిజంగా
జాగ్రత్త పడత ఇప్పట్ నుంచి
ఉం మాకు కూడా వచ్చిందండి బిర్యానీ బాగా చేస్తుందండి తినక చాలారోజులైంది బిర్యానీ
చెప్పిచ్చుకోపోయినారా మరి
ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఉంటుందండి కుదరదు కదండి దగ్గరుంటే చెప్పస్తాం దూరంలో ఉంది కదండి
మరి మీ చెల్లి దగ్గరికి వెళ్ళి తిన్ పోయినారా
చెల్లి దగ్గరకా అండి
ఉ
నచ్చింది కాకపోతే నాకు కుదరలేదండి వర్క్ ఉంటుంది నాకు
ఏం వర్క్ చేస్తారు
నార్మల్గా నేనా అండి గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటానండి
అవునా
గాలి తిరుగుడు అంటారండి మా దాంట్లో
ఎయిర్ ఫోర్స్ అండి దాన్ని అనేది గాలి తిరుగుడు కాదు
ఎయిర్ ఫోర్స్ ఆ అవునండి నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి దాన్ని ఇన్ని రోజులు తెలవదండి ఎయిర్ ఫోర్స్ నాకు తెలియదండి ఎయిర్ ఫోన్స్ అంటారు అని నాకు
మంచి పెద్దింట్లో మంచి జాబ్ తెలుసా ఎయిర్ ఫోర్స్ అనేది దాంట్లోన్న సుఖం దేంట్లో ఉండదు
ఎందుకంటే
హ్మ్
తిన్నారండి డిన్నరు
రెడి చెయ్యాలి నైన్ చూస్తాం తిన్నార హలో
అండి అర్థం కాలే
నైన్ కలా డిన్నర్ చేస్తాం మీరు తిన్నారా డిన్నర్
లేదండి మా చెల్లిని పర్మిషన్ అడుగుతున్నాను చికెన్ వద్దంటే ఎగ్ కోసం అడిగాను అది కూడా ఇంకా శాంక్షన్ కాలేదండి వెయిటింగ్ చేస్తున్నాం అది శాంక్షన్ అయితే వెళ్ళి తెచ్చుకొని వర్షం కూడా పడే అది వెదర్కి మంచిగా చారు పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని అలా కూర్చొని తింటాండి
తిన్నండి మంచిగా
మంచి మంచి నేను చేతులతో తింటానండి
అదే చేతులు కూడా మంచిగా వాష్ చేసుకొని కడుపు నిండా తినండి మంచిగా అంటున్నా
అ సారి ఇయాల స్పూన్ తో తిందాం అనుకుంటున్నాను
ఓకే అండి క్యారీ ఆన్ అట్లనే తినండి
ఆ స్పూన్ తోటి బాగుంటది కదండి
నేను కూడా అప్పుడప్పుడు స్పూన్ తోనే తిం ను
ఎందుకండి స్పూన్ మంచిది కాదండి దని చక్కగా కడుగుతారో లేదో తెలవదు
నేనే వాష్ చేస్తానండి గిన్నెల తోమేది నే గాబట్టి మంచిగా వాష్ చేస్తాను అందుకే దింటాను
ఎంత మంచి వాష్ చేసిన బాక్టీరియా ఉంటది కదండి మీరు ఇండియా లో పుట్టి ఇండియాలో పుట్టి మళ్ళా స్పూన్తో తింటా అంటున్నారు ఏంటండి న్యాయమా అండి ఇది
న్యాయమే అండి మీరు కూడా ఇంతమందే అన్నారు గదండి స్కూన్తో తింటానండి అని
అంటే తింటానండి అన్నాను తినను ఇప్పన్నుంచెల్లి ఇప్పుటినుంచి తినను రేపు తింటా అండి
తినండి
హ్మ్ ఇట్లో మీరు ఆ చెప్పండి
మీకు నార్మల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఇష్టమా
నాకు అది సునామీ సైకిల్లు వస్తాయి కదండి అన్ని కొట్ అన్ని కొట్ కొక్కపోతే ఏ ఉండరు అందరూ మరణిస్తారు అది బాగుంటదండి
ఎందుకలా
అందుకంటే అలా కుట్టుకుపోయినప్పుడు మనకి హాలిడేస్ వస్తాయి కదంండీ
అయ్య హాలిడేస్ కోసం అట్లా రావాలని కోరుకుంటున్నారా మీరు
నేను కోరుకునండి అదే వస్తుందని నేను కోరుకున్న దాన్ని నేను వస్తాయి అనుకుంటే వాటికి చాలా వచ్చాయండి నా దగ్గరికి
అవును
అవునంటే నీకేమైనా ఉన్నాయన్ని కోరిక రాలాంటివి భూకంపం రావాలి నామి రావదు ఆకాశం నుంచి సీట్ రావాలి అలాంటివి
అ
నిజాం చెప్పండి ఎవరు ఏం వినారు కానీ
నిజమే అండి నాకు అసవంటి కోరికలు అంటూ ఏమిీ లేవు
ఓకే ఓకే దై సరలా అంతమ అయిపోయినా డయేట్ ఎలా అంతమ అయిపోవాలని ఉందండి
అంతే
చూశారంండి కోరికలు ఉన్నాయండి మీరు చెప్పుకోరు అంతే అదైతే మీ ఉన్నాయి చెప్పుకోరు
అయ్యో
అ
ఏమన్నా షాపింగ్ చేసార ఏ మధ్య
ఏం అలీ తందే డబ్బు లేవు మాట్డా డబ్బులు లేవండి ఉన్న డబ్బులతోటి షాపింగ్ కుదరదండి కావాలంటే రెండు రూపాయలు మీ ప్యాక్ట్ వస్తుంద అండి
ఓకే అండి కొన్ని కొని తినండి మరి
అనునుకున్నా అంటే అది కూడా కొందాం అనుకున్నా కాని పర్మిషన్ లేదండి జంక్ ఫుడ్ కదాండి సరే సార్
సరే అండి మరి
సరేండి